హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి.
ఏం చేస్తున్ బాగున్నమండి మీరు బాగున్నారా
బాగున్నామండి
ఎందుకు ఇరిటేటింగున్నారా మీరు మీ వాయిస్ ఎందుకు అట్లుంది
అదేం లేదు ఈ ఎండలు ఇంట్లో ఉన్నం ఉడక పోస్తుంది కరెంట్ లేదు ఇంట్లో ఎండ గోరంగా సంపుతుంది బయటికి ఎళ్ళనికి రావట్లేదు
అయ్యో ఇంట్లోకి రండి కదా మరి ఏం చేస్తున్నారు మరి తిన్నరా
బయట ప
ఏంటండి
న్నున్న బయట ఇంట్లోనే కూస్తుంట ఉంటుందని వెళ్ళిన
ఓకే ఏం తిన్నరేం అర్థం కాలేదు హలో
పనులు బయటున్నయి కదండీ
ఓకే ఓకే
ఆ అదే అంటున్న.
అయితే మేమ్ రీసెంట్గా లేక్ షోర్ అనే ప్లేస్ కెళ్ళినమూ. భోజ్